హలో
ఏమైంది రా ఫోన్ కట్ జే
మీదే కట్టయింది అటు సైడు
అవునా
ఆ ఏం జెత్తారు
ఏం లేదు యిందాకల్నే పావని అక్క ఫోన్ చేసింది
ఊ
మాట్లాడ్న
ఏమన్నది
ఫోన్ చేసింది హలో అక్క ఏంచేసున్నవ్ అన్నది ఏం లేదురా కూర్చొన్న వతనాన్నది సరే బాయ్ మళ్ళీ జేస్తా ఆగు అన్నది
అంత బిజీ అయిపోయింది మరి
ఊ మార్నింగూ మార్నింగ్ నైన్ కి బయలుదేరితే అంటే మార్నింగ్ నైన్ కి డ్యూటీకి పోవాల గానీ అక్క ఇక్కన్నే ఆ సెవెన్ కే బయల్దేర్తది
ఆ
మళ్ళీ నైటు ఇంటికొచ్చేసరికి నైన్ అయితాంది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ నైట్ నైన్ కి
అసలేం డ్యూటీ ఆళ్లేం జేయ్యాలె అంటాన్న
ఆ ఇప్పుడూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడ్ నీ నీ డీటెయిల్స్ ఉన్నాయనుకో ఇప్పుడ్ నువ్ కాలేజ్ కెళ్తున్నావ్ గదా
ఉమ్
నీ డీటెయిల్స్ అన్నీ అక్కనే ఎంటర్ జేయాల అన్నట్టు సిస్టమ్ లో
కంప్యూటరూ వొత్తా అక్క కూ
అయ్యయ్యో ఫోర్ మంత్స్ కంప్యూటర్ ట్రైనింగ్ దీస్కున్నాకనే జాబ్ కు పోయింది గదరా
ఒబ్బా
మరక్క అప్పుడు హాస్టల్లొ లేదా
ఇయ్ గుడ కంప్యూటర్ నేర్సుకోవాలే
ఆ
నేం గుడ కంప్యూటర్ నేర్స్కోవాలె
ఎప్పుడ్ నేర్స్కుంటవ్
మాకిప్పుడ్ ఇద్దరూ
ఇప్పుడు అంటే ఈ ఇయరే ఇస్తరా లాస్ట్లో ఇస్తరా లాస్ట్లో ఆహా
లాస్టుక్ ట్రైనింగ్ ఇత్తరు మెయిన్ సెంటర్ పోవాల మళ్ళా మెయిన్సెంటర్ బొయ్ నేర్స్కొన్ రావాల
ఆ
మెయిన్ కాలేజీ బొయ్ నేర్స్కొన్ రావాలే
ఔనా
ఉమ్ పోయినసార్ అలా గుడ ఇచ్చారు
ఆహా
వాళ్ళే ఎప్పిర్రు మీక్ నేర్పీత్తేర్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సార్ కెప్కో అన్నరు
ఎన్ని రోజుల్ నేర్పిస్తరో
మీయ్ మనిష్టం ఎంత తొందర్ జేస్కుంటే అంత బెస్టు
స్కూల్ టైమ్ లో సిస్టమూ నేర్పిస్తమని ఒక్కటే ఒక్క రోజు దెలుసారా నేన్ ఐతే ఒక్కటే ఒక రోజు కంప్యూటర్ టచ్ జేష్న
మా స్కూల్ ఐతే మేమున్నప్పుడు వచ్చినయ్ మరే టెన్త్ఉన్యా వాడు మీ ఫేవ్రల్లో ఏర బాళ్ళక్ బోతమని వాడ్ భయం కొద్ దాసుకుండు ఇరవై కంప్యూటర్లు
ఆఁ అసరెందుకిస్తరో పేరెంట్ స్టూడెంట్స్ కి ఏమైనా ఇస్తమ్ ఇస్తాం అంటరూ అదిచ్చో ఉండదు పాడుండదు
మాకైతే మస్తు బా అన్పిచ్చింది ఇయా మీయే మోత్తి ఆ కంప్యూటర్లన్ని మల్ళ లోపల్కి
షిఫ్టు జేసుడా
ఆ మొత్తం వాటికొచ్చిన బ్యాటిల కాంచి అన్నీ మొత్తం సేపిత్తి మీ బోయేటప్పుడే మీతో ఓపెనింగ్ జేషినాకనే ఇత్తాం నెక్స్ట్ అంటే మేమూ నమ్మినం తర్వాత మేమ్ బోయినాక ఇచ్చిర్రు
పా ఒక్క రోజ్ అంటే ఒక్క రోజ్ గుడ నొక్కనీయలేదురా
మమ్మల్న్ కనీసం ఆ సీలిస్ ముట్టుకోనీయలే మరి
ఆ ఒక్క రోజును అంటే ఒకటే ఒక ఆ రోజు అ టెన్త్ క్లాస్ లో మాయాబజారు తె ఉంటద్ తెలుసా
ఉన్నది ఇప్పటిక్కూడా
ఆ రోజు ఆ రోజు స్టోరీ జూసి అగో ఆ రోజు కంప్యూటర్ ముట్టుకున్నం మేం
మా వోళ్ళు ఆళ్ల ల్యాబ్ ల పాతయి ఉన్నయి స్పీకర్లు
ఉమ్
హోమ్ తియేటర్ అంతయ్ అంటె గా బుడ్డ బుడ్డయ్
హ్మ్ మ్
ఇయవ్వ ఇంటికోత్తనంగా మనల్ని కంప్యూటర్ ముట్టుకొనియల్ కోపం మీద ఆరు దీసుకొచ్చిర్రు
ఓ అట్ల తీసుకరావద్దు కదా
తీసుకోచ్చిర్రు
ఉమ్ ఉమ్ మ్
ఇగ ఏవ ఏదన్న బడ్డె ఉందంటే అయి తీసుకొచ్చి పెడతరిగ
ఆహా అట్ల చెయ్యొద్దు కదరా స్కూల్ల దొంగతనం
అది గోరమంటే మాకు ఎయ్యి ముట్టుకొనిత్తలేరు ఎయ్యి ఇంతవరకు ముట్టుకోనియాళ్ళు ఫ్రస్స్టేషన్ మీద ఉండి తీసుకొచ్చిర్రయి
మరి సార్ వాళ్ళు ఏమనలేదా
ఏమన్లే ఇగ వాళ్ళు వాడుతలేరు పక్కకు పెట్టిర్రు
వాళ్ళక్కుడా ఎహ్ పోతేపోతేమాయేతీ అనుకున్నట్టున్నారు
మంచి పనిచేసేటియయి పక్కకు పెట్టిర్రు
ఇగట్లున్నది వాళ్ళ సిస్టమ్ చూస్నవా
అందుకనే ఇగా మా వోళ్లేసుకొచిర్రు
ఉమ్ హ్
ఏమో గిన్నెల సప్పుడత్తాంది
పిల్లలకన్నమేస్తున్నా
అబ్బా హోమ్వర్క్ అయిపోయిందా
వాళ్ళకట మెడల్ నొస్తున్నయట, కాళ్ళు నొస్తున్నయట, టే చేతులు నొస్తున్నయట
ఓ అయ్యా ఇంత హోమ్ వర్క్ ఇచ్చిర్రేమో సార్లు, సార్ల దగ్గర పోయి అడగాలె గిట్టయితే ఎట్ల మీరు
ఇగ ఉమ్ బుడోన్నికయితే ఇగసలు మెడలు, కళ్ళు గుంజుతున్నయి మమ్మీ
వాయ్యో అయి గిప్పుడే గిట్టంటే ఇగ అసలు ముచ్చట ముందుంది
ఉమ్ సన్ ఇను మమ్మీ న గుడ్లు గుంజుతున్నయంటే ఒక్కటే రాయమంటవ్
సార్ డాక్టర్ అయితడట్నా ఇప్పుడు
ఎమ్ చూడాలిగా
నా పరిస్థితే గిట్ల ఆగమాగం అయితాంది ఇంక ఆయన పరిస్థితి ఎట్లుంటదో
ఈ ఏమో ఇగ ఇగ ఆమే బానే సవుత్ టది గాని ఇగ వినీ తోటె వచ్చింది బాధ అంతా
ఆ లిప్స్ చదువుతదా
సదువుతది మంచిగనే బానే చవుతాందిరో
అంతకు మించి అల్లరి కూడ ఎక్కువనే ఉన్నది
ఉమ్ మామూలుగుండదు మరి ఎవరి కూతురు
ను మనఫోలికే అంత
మరి అట్లుంటది మినిమమ్ ఉంటది.
అసలు ఒక్కటైనా వచ్చినాయా వాళ్ళకు
ఆ అ
బాలక్షణలు ఒక్కటన వచ్చినయా వాళ్ళకు
ఉహు హ
మొత్తం మన లెక్కనే ఎగురుడే మన లెక్కనే ఓర్రుడే
అవును
ఎతే ఎగురుతరయ్య
పాపం బావ ఇన్నోసెంటు
ఒక్కసారి బావ లెక సైలెంట్ గా ఉన్నావు రా నువ్
అదవదమ్మా
అసలు కానే కాదు పనుకుంటే తప్ప సేలేన్ట్ రానే రాదు
ఆ పడుకోవడం కూడా పడుకోరరా మధ్యాహ్నం పిల్లలు పడుకుంటేనే మంచిది హెల్త్ కంటే వాళ్ళు
ఇది యూనివర్సల్ ప్రాబ్లం అందరికి ఎవరి నిద్రబడటారు నాకు అసలు నిద్ర పడదు
ఆ చిన్నోడు పనుకుంటాడు గాని ఈమే అసలే పడుకోదు మేడం గారు
వచ్చి బెడ్ మీద పోయిన సరే కానీ ఆ కాలేజ్లా స్ట్రక్ ఆయీలు గోడలు రేకులను చూస్తా గానీ ఇంటి వస్తారు పో
మ్మ్ వర్షం పడుతుంద పొట్టి
వర్షాల్ ఎం లేవు మంచిగా నార్మల్గా చల్గా గాలి వస్తుంది
మార్నింగ్ మార్నింగ్ అయితే నాకు గోరంగా చలి పెట్టిందిరా
మేము రాత్రి దోమలు ఎక్కువ వైతని ఫ్యాన్ తిప్పుకున్నాం. తెల్లగారు గాట్లా ఫ్యాన్ చల్లగా వస్తోంది ఆడే లేచి బంద్చేసిండు. సుడు
గ్యాప్ గ్యాప్ ఉందా మీకు దోవలు పోవడానికి
లేేదు ఇగ ఈ ఇది పొద్దున్న డోర్ తెరిచి ఉంచుతన కొంచెసేపు ఆ గ్యాప్ లో వత్తునటున్నాయి
ఉంచ్చోదసలా
ఏ ఊరికే డోర్ వేసి పెడతున్నా
అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అనాక తీయొచ్చు లే ఎం కాదు
నేను ఈ మధ్య ఘోరాతి ఘోరంగా మోసపోతాను ఇంటికానే ఈ దానిమష ఎట్లు అవి కాయలతే అనుకున్న మంచిగా పువ్వులొత్తానేయి ఈ కాయలొత్తలే అని మొత్తం దాన్ని రీసెర్చ్ చేస్తే అమ్మ అంటారు అది పూవవులకు మాత్రమే కాయలు కాదని చెప్పింది
మా ఇంటి గాడ కూడ అట్నే ఉంది రా ఒక్క చెట్టు
ఇటి పూలేయితానే ఆ పూవలు తేంపుకొని రోజు ఒక నెత్తిన పెట్టుకు పోతనై
దానిమ్మ పుల్లుగూడన
ఆ అయి పూలకే నట్ట
ఓర్నీ దానీమ్మ పూలు కూడా నెత్తిన పెట్టుకునేటోళ్లను వీళ్లనే చూస్తానా నేను
అయ్ అవి మంచిదే అట అవి వాడిపోవట
వామ్మో
రెండు రోజులనే వాడిపోవట నెత్తిన పెట్టుకున్నట్టు అట్టే ఉండదట
మరి ఒకేసప్పుడుచేయాక్క ప్లాస్టిక్ పెట్టుకుని పోతేందిగా
ప్లాస్ట్వీక్ వి పెట్టదు గని ఈ దాన్నిమ్మపువ్వు రోజూకటి చెట్టుకు తెంపుతంది పెట్టుకుంటా పోతాంది
అవి కూడా సంభ్రమ అయితనట్టుంది
కున్న కాయలు అయితే జూస్ చేద్దాం అనుకున్నా ఆ
దానిమ్మ గింజల తోట
ఆ ఆ దాంట్లో ఇంట్లో మిక్సీ ఉంది దాంట్లో పెడదం అనుకున్నాం
ఉహు
అది మావయ్య ఇంటికి తెచ్చిన కొత్త మిక్స్ ల అన్ని అవి ఉన్నాయి జూస్ చేసేటీవి
భూయ టూట్ ఎట్ల పెట్టాలి రా
ఏది
బీట్రూట్
బీట్రూట్ ఎట్లా పెడతారు
చెట్లు
ఏముంది దాన్ని తీసుకొచ్చి నానబెట్టి అల్లపెట్టూ
కరెంట్ వచ్చింది నా పొలంలో మొలకలు వచ్చాయి
బీట్రూట్ లో రెండు మూడు రోజులు నీళ్ళ నాన పెట్టు అయి రూట్స్ వస్తాయి అప్పుడు పెట్టు
ఉహు
అదే దాన్ని నీళ్ళలా నానబెడితే దాని కింద రూట్స్ వస్తాయి అప్పుడు పెట్టాలి
అవునా
మా బయాలజీ సార్ చెప్పిండు
ఆహా గింజలు వేస్తారా వీటికి సపరేట్ గింజలు ఉంటాయా
గింజలు ఉంటాయో ఉండవు గని మనకు మాకైతే సార్ ఆ బీట్ మీకు చెడి పెట్టుకోవాలనిపితే రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టి చూడుర్రి గ్లాస్ ద అంటే ఇట్లా మనకు ఇ వేర్లోచ్చిన అవుపడట్టు ఉండాలి
ఉహు
అట్లా పెట్టుకుంటే దాని కింద రూట్స్ వచ్చినప్పుడు పెట్టుకోమన్నాడు
నువ్వే సప్పుడు ఎత్తలేవు అయితవి సూసి సూసి పదకొండు అయితుంది
పదకొండ అయితుంద పన్నెండనుకొన్న నేను
గ గాలేదేమో అని సప్పే
ఉహు
ఉ
పెడత ఇప్పుడు బట్రి తు
పెట్టాలనుకుంటాన్న
ట్రై చెయ్య గొంతంత ముక్క తీసి చిన్నది ఉంటే అది నేను చెప్పినట్టు ట్రై చెయి
హా కాదు కాదు ఒక పీసే వాటర్ లో నానబోసి కట్టాలంట నా
పీస్ కాదు అది ఉంటదిగా ఇట్లా గుండ్రంగా ఉండద అది ఆ కాయ ఒక బుడ్డ బుడ్డకాయ ఉంటే నీళ్ళళ్ల పెట్టు
ఆహా
బుడ్డకాయ పెట్టు మల పెద్దకాయ పెట్టకు వేస్ట్ అయితే ఒకవేళ రాకపోతే
ఉహు ఎల్లుండి మాకు మార్కెట్ ఉంది మార్కెట్ లో పోయి తెచ్చుకొని పెట్టాలి
ఎన్ని తింటావ్ ఆని ఒక పుటది తీసి అల్లేయ్
చూడాలి అసలు ఐ థింక్ ఒక్కదానికి మొలకలు బానే వస్తాయి కావచ్చు
వాళ్ళని అడుగు ఎట్లా పెంచుతారు అని ఒకవేళ చె ఇందులో గింజలు ఉన్నాయ్ అనుకో గింజలు సుడాలే మా సారు అయితే ఇట్టనే చెప్పిడు ఒకసారి
రా
అసలు మా ఇంట్ల మేమ్ ట్రై చేద్దాం అన్న మేం బీట్రూట్టే తినం
వీళ్ళు బాగోతుల్
అమ్మ నాన్న తింటారు కాని నేను అసలు తిన క్యారట్ తింటరు నేను క్యారట్ గుడా తిన